పెరింత వయసు
వినిపిస్తుందా తినేసవా
ఆ తినేస
ఏం కర్రీ ఏంటి
ఎంకా నేను ఏంటి తనతో అతనితో మాట్లాడి మాట్లాడి స్వాల్వ్ అయిపోయింది మా అమ్మమో మా అన్న రానన్నాడని చెప్పి
ఆ నేను నాకు కాల్ చేసి చెప్పాక కాదు నాకు కాల్ చేసి చెప్పాక మళ్ళీ చేసావా
చేసాను
ఆ కట్టే సవా
లేదు కట్టలేదు
చా నదాం చెప్పు
నిజంగా కట్టలేద డబ్బుల్మో ఎక్కడి నుంచి కడతా పోనీ ఫోన్ లో ఉన్నాయి అనుకో నీకు చెప్పకుండా నే ఎప్పుడో కొట్టేద్దున్నాను అది ఇంకా ఫోన్ లేవు దివ్య దాన్ని ఆల్రెడీ అడిగసాను కూడా అది మంచిదే అంటిల్డ అది
ఉమ్
చూడలేదని మళ్ళీ డెలీట్ చేసి సను డిలీట్ చేసేస్తే అ మళ్ళీ మెసేజ్ పెట్టింది ఏం అంటే ముందు ఫోన్ చేసాను అది కట్ చేసింది
ఆఫీస్ లా ఉంటది కదా
ఆ కట్ చేసింది అందుకని మెసేజ్ చేసింది ముందు చేసింది నా బాధ ఇందులో ఉన్నాను కదా ర రిప్లై ఇవ్వలేదు ఏనరా కట్టేసాన ఫోన్ కట్టేసా నేను అలాగ అడిగావ అంటుంది నే నిన్న అలిగను అడిగను చూడు అలాగ
కాదు బాధ దేనికే
స స మరి అలా నవ్విన్ చేశాడే అసలు మా నువ్వు మాట్లాడాల్సింది నిజమే అనుకుందుము అలా చేశాడు
నేను ఆల్రెడీ ఒకసారి బుక్ అయ్యాను ఎనిమిది వేల అలాగే పోగొట్
అంటే ఇలా ఆధార్ కార్డులు అన్ని పెట్టావా
మ్మ్ మ్మ్ ఆ ఏదో అప్లికషన్ ఫామ్ పెట్టాన్నాకు
పైన పెట్టావా
అప్లికేషన్ ఫామ్ పెట్టాండి నాకొకటి బ్యాంక్ నేమ్ ఉండేది ఆ గూగుల్లో లో డౌన్లోడ్ చేసి పెట్టేస్ విన్నట్టున్నాను నేను నిజమే అన్ కొని అన్ని ఫిల్ చేసుకొని ఆ ఫార్మ్స్ అన్ని పట్టుకుని నాకు మ ఈ రోజు మధ్యానం వస్తావా రేపొస్తావా అన్నాడు మీకింకా విజయవాడ అని చెప్పాడు నాదైతే గూడెం లోనే ఉందని చెప్పాడు అక్కడెక్కడో మీకు దగ్గరే నువ్వు ఆఫ్టర్నూన్ వస్తావా రేపు వస్తావా ఇది అది నువ్వు నా బిడ్డ లాంటి దానివి మనలాంటోళ్ళకే రావాలని చూత్తను నేను జాబ్ అన్నీ చెప్పి మాయ మాటలు చెప్పి ఎనిమిది వేలు లాగేస్ సడలగ బాగుపడతారు ఏంటి దేవుడే చూ చూసుకుంటాడు
అదే నేను ఐదు పోనీ ఎక్కువ ముందు అడిగితే ఎక్కువ అడుకుండొచ్చు పోనీ ఐదు వందలే అడిగాడు
ఎక్కువ అడిగితే కాదు అంగ అలాగానుకోవాలని ఐదు వన్ దలు అడిగారు వాళ్ళ నీకు తెలీట్లేదు అలగనుకోవాలనే ఇప్పుడు ఆ ఫ్రాడ్ చేయడంలో కూడా మించు పోయారే బాబు కొత్త ఐడియాస్ తోటి వత్తన్నారు
ఏంటి మళ్ళీ అడగడం చూ నా పేరు డీటెయిల్స్ అన్ని అడగడం కూడా ఇదిగోని పేరు చెప్తుంది కదా రాసుకోండి ఇదిగో ఏంటి ఎవరెవరో ఉన్నట్టే
కావాలనే అయన్ న్ని మోసాలే బాబు
చెప్తున్నాను అన అంట్నాడు
చూసావా ప్రాణ్ మోహముడు. ఇంతకే జాయిన్ అవుతానని చెప్పావా. జాయిన్ అవనని చెప్పావా.
జాయిన్ అవుతాని చెప్పా కదా. అయ్యన్నీ పంపించాను. పంపించి మళ్ళీ డబ్బులు దగ్ గ్గర ఆగిపోయింది. అయినా డీటెయిల్స్ కూడా ఆ మేం గాదులే అదే ఉమ్మ్ చెప్పెట్ కాట్టేను కదా అవే. రిస్యూమేన్ వాడు చేసి పంపించాడు. నా నెంబరు పాస్పోర్టో అయ్యే పంపిచ్చాను
ఉహ్ హా
ఉమ్ ఏంటి అసలు నేన్ నాకేన్నీ పడకపోయినా సరే. అత్తమనం వెంట వెంట్నే కాల్ చేహేత్న్నాడు
చూసావా ఇది ఇది ఒక సైన్ రెడ్ సిగ్నల్
తొందర పెట్ ట్టేయ్డం ఏ ఆలోచించడానిక్ టైం ఇవ్వకపోవడం.
ఆహ్
ఉహ్మ్
ల్లే నే నా నేను కూడా ఏంటి ఇగా వాడ్ పీ. డి. ఎఫ్ పెట్టాక డౌట్ వచ్చిందే. కానీ ఎంటి మళ్ళీ వాడు మాట్లాడేది. చూత్తుటే నమ్మాలనిపితుందే
ఉహ్మ్
ఇంగా నువ్వు చెప్పావుగా. కాసేపు ఇంగా అలాగా కామ్ అయిపోయి. కాసేపు ఆలో చిచ్చి. మా అమ్మేమో ఏం వండ్లేదు కదా. ఇంక కోపం అంతా బెండకాయల మీద చూపిచ్చేసి. అన్నం వండేసుకొని. ఏ బెండకాయలు డవ్వడవ్వ కోసేసుకొని. ఇంక చూడు మా అమ్మ బా నే వండేసుకున్నావు. పేగలాంటంది.
అయ్యో
అలాగన్మాట
ఆ లాస్ట్ కి ఏమన్నావు ఇంతకి ఫీజు కట్నంటే ఏమన్నాడు
లేదు అన్నిట్లోను బ్లాక్ చేసి పడేసారు
మంచి పని చేశావ్ బాగానే దొరికేసింది ఈ రోజు ఐదు వందలు వచ్చేస్తాయి అనుకుంటున్నాడు
ట్సబ్ లో ముందు బ్లాక్ చేసాను కాబట్టి మామూలు కాల్ చేశాడు.
ఉహ్
కాని ముందు వాట్సాప్ కాల్ డిలీట్ చేసేసి మళ్ళ అది కూడా డిలీట్ చేసేసింది.
వెరీ గుడ్ గర్ల్
మళ్ళీ అవి ఫోటోలవి పెట్ పెట్టాను కద ఏమన్నా అవ్వుద్దా అని డౌట్ వచ్చింది. దానికి కొంచెం నీరసం వచ్చేసిందే.
ఏం వాట్లకి ఏమవ్తది రెజీమ్లు ఎన్ని చోట్ల నుంచి రాలేదు మనం జాబ్ కోసం
మా అమ్మేమో ఆ కాడు పెట్టేసావు ఏమన్నా అవ్తదేమో అని అంటంది చూడు నేన్ తిరగడం చూడు అటు అటు అట్ ఇట్ తిరిగేసాను మాట్లాడ్తంటే
కంగారెటెసావా ఇంట్లో
ఆ వా అమ్మ ఆ నువ్వు అటు ఇటు తిరుగుతావెంటి మెల్లిగా కూర్చొని మాట్లాడ అందుకని నీకేమి రావట్లేదా అంటు మాట్లాడుతుంది మా అమ్మ
హ్మ్ మొత్తం ఫేక్ యే ఇన్స్టాలో యూట్యూబ్ లో హ్మ్
టమ్మా ఇది అని అంటే ఫేకా మరి ఎందుక అన్న అడిగాడు అ
ఫేక్ అనే వాళ్ళు ఫేకు మేం ఫ్రాడు మా పెట్టండి అని అడుగుతారా
ఆదే
ఫస్ట్ స్టెప్ ప్పు ట్రస్ట్ కలిగించడం మన నీడ్ ఏంటి మనకి జాబ్ కావాలి అర్జెంట్గా అదే ఆళ్ళ వీక్నెసు అది మన వీక్నెస్ వాళ్ళ టెంత్
అదే మా అమ్మ కూడా అంటంది ఏంటి డబ్బులు అడిగారంటే ఎలాగ నాది ఇంక ఫేకే అని చెప్పి హ్మ్
మా అమ్మకి ఎంమిది వేల గొడవ తెలియదు కదా అప్పుడు ఎప్పుడో నేను చిన్నప్పుడు పోగొట్టిన పద్నాలుగు వందల గొడవ చెప్తుంది
ఆహా
అప్పుడైతే న్యూస్ పేపర్లోనే మా ఇంటి ఎదురుగుండ ఓపిల్ల ఉంటది అది వచ్చింది మా ఇంటికి న్యూస్ పేపర్ లో వచ్చేయ్ అన్నమాట. జాబ్స్ ఏ వేకెన్సీస్ ఏయను అంటే అందులో రిలీజ్ చేసేవాడు. ఏంటి ఇంటి దగ్గర పోస్ట్ ఆఫీస్ మీద అం అడ్రస్సులు రాయడం అంట లెటర్స్ మీద కవర్స్ ఉంటాయి కదా ఎన్వలప్స్ మీద ఆ అద్ అడ్రస్లు రాయాలి ఆ దానికి ఎనిమిది వేలు వత్తాయి. నెలకి మేమే ఇంటికి వచ్చి ఇత్తము. అవన్నీ ఉంది అందులో అచ్చుసి కాల్ చేసి ఫోన్ చేసి మాట్లాడి ఇవన్నీ ఫస్ట్ ఏడు వందల ఫస్ట్ మనిషికి ఏడు వందలు అన్నాడా ఏడు వందలన్ అంటే ఏం చేసాం. ఆ అమ్మాయి నేను ఎందుకు ఒకరిమే పోగొట్టేసుకోవడం. మూడు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల యాభై కట్టొచ్చు ఆ ఒ ఒకవేళ వత్తే అది నిజమై వత్తే చెరుసగం రాసుకోచ్చు అన్న అనుకొని మాట్లాడుకొనిస్ సరే అని కట్టెతే అప్పుడు ఏం చేసారు. నా పేరు మీద కట్టడం మానేసి ఆ ఆ పిల్ల పేరు మీద కట్ బట్టారు
ఆహా
ఆ అప్పుడు బొడ్డ ఏసాలన్నీ ఎలాగుంటాయ్ చిన్నపిల్ల వేసాలు మీ డ్రోల్ ఆగి కంగార క నేను కూడా అటుకెళ్ళిపోయి నాకు వద్దనేసి నేను కూడా అటుకెళ్ళిపోయి నేను గడ్ సెన్డబ్లు
ఉహు
నా ఏడు వందలు పోగొట్టేసి దాని ఏడు వందలు పోగొట్టేసి మొత్తం పద్నాలుగు వందలు పోగొట్టేసాం అనమాట
అయితే చిన్నప్పటి నుంచి చాలా డబ్బులు పోయినయి
ఆ అప్పుడే అప్పుడు నేను ఇంట్రో టెంతో నే తిగిటా ఇంటర్ అనుకుంటా టెన్త్ అయ్యి ఖాళీగా ఉన్నట్టు ఉన్నాం ఇంటి దగ్గర అప్పుడు ఇంటర్ లో జాయిన్ అవ్వడానికి హాలిడేస్ మధ్యలో ఆ గ్యాప్ లో తగలడింది అది ఆ అప్పుడు అల అమ్మా అ వత్తే వత్తది పోయిందంటే ఒకవేళ మమ్మల్ని మాత్రం అడగకూడదు మీరు డబ్బులు మూడు వందల యా బ్ ఇచ్చే నన్నీ ఆడకూడదు అంది ఏ నా మూడు వందల యాభై పొగొట్టుకోవడం ఏంటి దాని మూడు వందల యాభై కూడా పోవాలన్నట్టు ఏదో కుల్లితనంగా ఆలోచించి దాని పేరు మీద కొట్ట టారు ఫస్ట్ నా పేరు మీద క ట్టగుండ ఆనేసి నేను కూడా అటికలు కట్టేసి వదిలించేసాను
ఉహు
అలా ఉంటాయి మరి అప్పుటికైనా నాకు బుద్ధి రావాలి కదా తర్వాత కూడా నేను చూడి ఎనిమిది వేలు పోగొట్టాను
ఆ
అన వుంటా
ఇంక చూడ అవి మొత్తం అయిపోయటప్పుడు చేసేటప్పుడే వచ్చిందా మెసేజ్ కార్య మెసేజ్ ఆహా అప్పుడు కొంచెం హ్యాపి అయ్యాను
ఫోన్ లో నిన్ను హ్యాపీ చేయడానికే వచ్చినట్టు తుంది
ఆ తర్వాత మళ్ళీ ఏంటి రెసిస్టెంట్స్ బ్యాం బుక్ చేసా అన్నను కదా
ఉ
ఆ అది కూడా అది కూడా వచ్చింది అప్పుడే ట్టే కాల్ చేసేస్తున్నాడు ఓటీపీ చెప్దామంటే హు ఇంకా చేసారు ఇంకా
మా అక్క కాల్ చేసింది మా అక్కకే ప్రాజెక్ట్ ఎప్పుడో అసైన్ అయింది చెయట్లేదు కూర్చుని ఫోన్ చేసి మోటివేట్ చేసి పర్వాలేదక్క యాప్ లోంచే మాట్లాడచ్చు అని చెప్పి మాట్లాడిచ్చాను కాల్స్ చేత్తుంది మాట్లాడుకుంటు మాట్లాడుకుంటున్నా అలా ఈ లోపే మో నువ్వు టప్ప టప్ప టప్ప చేసేస్తున్నావ్ హలో
హలో